హలో
హలో
బావున్నర రా
ఆ బావున్నాం పిన్ని మీర్ బావున్నరా
ఆ ఆ బావున్నంరా ఎం జేస్తాండ్లు
ఏం లేద్ పిన్ని పనులు జేస్కుంటాన్నా మీరు
మేం గూడ పనులే ఐతాన్నాయ్ వంట ఏస్తన్నరా ఊ పూజా
అవునా చెల్లె
చెల్లె ఏమో స్నానం చేస్కుంటాం
అవునా
హ్మ్ మీరేం చేస్తాన్నరు మంచిగున్నారా వంట అయితందిర మంచిగున్నార
ఆ బానే ఉన్నాం
వంట అయితుంది అన్నం వండిన
ఏం వండుతాన్నావ్
బెండకాయ కర్రీ
హ్మ్ హు
హ్మ్
ఇగ నేను కూడా ఏదో వండాలిగ
అంటే ఎం ప్రిపేర్ చేస్తన్నావ్ మరి వంటకు
ఈ రోజు ఫ్రైడే కదా
ఆ
ఫ్రై ఉన్ను చారు చేదాం అనుకుంటున్న
ఏం ఫ్రయ్యి
ఆలు ఆలు
ఆలు ఫ్రై అండీ చారా బాగుంటది కమినేషన్
హ్మ్ ఎట్లనో నాలుగు అప్పడాలు ఏంచితే అయిపోతాది ఇగ
అవును మేము కూడా పప్పుచారు చేద్దాం అనుకుంటాన్న మళ్ళా బెండకాయ ఫ్రై చేస్
వానకాలం గదా
ఆ ఏట్లాగో అప్పడాలు ఉన్నాయి మొన్న నైట్ తీసుకొచ్చిన
హ్మ్ హు
ఇంగ య్వన్ చేసినా అయిపోతది
అవునా
పంపొస్తంది కదా ఇగ బట్టల గిట్ల అన్ని పిండుకోవడం ఇగ ఫ్రైడే కాబ ఇంక అన్నీ తుడవడం సర్దడం ఇవే సరిపోతానాయ్
హ్మ్
హ్మ్
సన్న గొత్తాది నల్ల
హ్మ్ సన్న గోస్తుంది
హ్మ్
ఇంకేంట్రా విషయాలు
ఏం లే పెళ్ళి ఉన్నదట గదా ఇయాలా
ఆ పెళ్లుంది చెప్పాల మీకు కూరాళ్లో రేపు పెళ్ళి దే చెప్పలే
ఆహా నిన్న వచ్చిలట మేము బజారు పోయినాం కార్డ్ ఆడ పెట్టి పోయిళ్ళు
అవునా చెప్పిండు చెప్పిండు
ఆహా
ఈ రోజే కూరళ్ళు కదా రేపు కూరళ్లు రా రేపే రండి కూరళ్ళ రోజు రండి అందరు అని చెప్పిపోయింది సరే వస్తామ్ మావయ్య అని చెప్పిన
ఆహ
వెళ్ళాల
మళ్ళీ ఇయ్యాల వస్తారు కావచ్చు పిలవడానికి
ఆ వస్తారు సాయంత్రం సాయంత్రం అన్నా లేకపోతే రెండు గంటలకు మూడు గంటల కన్నా అట్లా వచ్చి బొట్టు పెట్టి చెప్పి పోతారు ఇక కూరళ కాడికి రాండి అని
హూ హమ్
ఆ వత్తర మరి వస్తారా
ఎమో ఇగ చూడాలే
రావాలి చూడడం కాదు దగ్గరోళ్ళు కదరా
ఆ
ఫంక్షనాలో నేనట పెళ్ళి
పెళ్ళకి పోదాం గానీ ఇదేమో ఇగ జూడాల
ఆహా నేనయితే వెళ్తా మేము వెళ్తాం కూరళ్ళకి
హూ హమ్
ఉం మా చెల్లె నేను అందరం పోతాం మా పిల్లలు
హూ హమ్
ఇగ మీరు రేపే ఇగ ఫిక్స్
ఉమ్
మంచోల్లే మీరే
కట్నం ఏంత ఇత్తరు మరి
ఉం
కట్నం
కట్నం ఎంతో ఇగ మన వాళ్ళు దగ్గర వాళ్ళు అందరూ ఎంత ఇస్తాలో చూసి దాన్ని బట్టి ఇత్త
మీర ఎంత ఇత్తరో నాకు చెప్తే నేను కూడా అంతే ఇస్తా
అంతే పట్టుకొస్తావా నువ్వు కూడా అవునా రేపు కదా రేపు పొద్దున్నే చెప్తాలే
అవును రేపే ఉం
పిల్ల వాళ్ళు ఏం చేస్తురన్నట మంచిగ ఉన్నరా
ఆ బాగానే ఉన్నారు పిన్ని
ఉం ఇంకో పిన్ని వాళ్ళు మంచిగ ఉన్నారటనా
ఆ మా పిన్ని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు
హూ హమ్
ఉం
ఏమిండదరా ఏం లేదు ఏం పచ్చళ్ళు పెట్టినవ్
పచ్చళ్ళు ఏమున్నాయి వంకాయ
కా కాకరకాయ పెట్టిందంటివి కధ మొన్న
ఆ కాకరకాయ అయిపోయింది
అబ్బా కొంచెం కూడా పెట్టలే మాకైతే అడిగిన మరి
ఇగ ఫుల్ వర్షాలు కదా ఇగ బయటకి వచ్చేటట్టు లేదు
మంచిగ తిన్నారా
ఆ వంకాయ పచ్చడి పెట్టినా తీసుకపో సాయంత్రం వచ్చి
తప్పకుండా వస్తా
ఉ
నేను కూడా అవుత అ అ
చికెన్ కూడా పెట్టినా తీసుకపో
ఓకే తీసుకెళ్తా ఉసిరికాయ పెట్టినా, చింతకాయ పెట్టినా
ఉ ఎంసటు స్టార్ట్ అయిందట కాద చెల్లె పెట్టుకొచ్చుకున్నాదా మరిపోయి
ఆ అ పెట్టుకొచ్చుకుంది
ఉహు
ఆ
ఎప్పుడట రిజల్ట్
ఏమో రా మరి తెలవదు
ఉహు దగ్గర దగ్గర పెట్టుకుమను మంచి కాలేజీలలా
ఆమె దూరం దూరమే పెట్టుకుంటంది,
అయ్యో
ఆమెకి ఇష్టమైన ప్లేసెస్ ఎంనుకున్నది, ఇగా అది ఎక్కడ వస్తాదో తెలవద్దు కానీ దగ్గర్ల పెట్టుకో అన్ని నేను అంటున్నా,
ఉ
వద్దు మమ్మీ దూరమే పెట్టుకుంటా అంటది
దగ్గర పెట్టుకుంటే అయిపోయేది,
హు మళ్ళీ పోవడం రావడం నాకు ఇబ్బంది కాద చెప్తే అసలు వినాలే ఏమో ఎట్లా అక్క ఏం కాదు
దగ్గర పెట్టుకుంటే అయిపోవు
మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటదట కదారా ఆప్షన్
ఏమో ఇగా మరి ఎప్పుడో
ఆహా పెట్టుకుంటే అయిపోతాది అసల్
ఎప్పుడైపోయిందో మరి వాళ్ళదిగా
ఏమో మరి అడగాలే చెల్లెమో బాత్రూమ్లు ఉన్నది అడిగేటట్టు లేదు ఉ వాతావరణమైన భలేగా ఉంటంది రా
ఆ ఫుల్ ఫుల్లు
ఉ
ఉ మొత్తం ఇప్పుడు కూడా పడేటట్టే ఉన్నది వాన
పడతంది రోజు కొడతనే ఉంది,
ఊ పడితే ఒకటే పడుడు లేకపోతే ఒకటే ఎండ
ఆ అదే కదా
ఉ
చెప్పలరా ఇంకేంటి విషయాలు
ఇంకా చెప్పాలే నువ్వే
ఏమున్నయమ్మా చెప్పేవి
ఏ ఊరట మరి పెళ్లి పిల్లది
వాళ్లది ఇక్కడ మన వెంకటపూరు లక్షిందేవిపేట అనుకు ఆహా నల్లగుంట
ఉహు
నల్లగుంట అంట
బాగా దగ్గరనా వాళ్ళు మనకు
ఆ దగ్గరనే అంటే మాకు దగ్గర ఇగ మీ అంటే నీ మీకు అంత పరిచయం లేదు గానీ మీకు తెలువదులే మమ్మీ వాళ్ళకి తెలుసు ఆహ మాకు మేనమామ అయితడు మా అమ్మ వాళ్ల పెద్ద నాన్న కొడుకు వాళ్ల డాడీ పెళ్లి కూతురు వాళ్ళ డాడీ
వ అంటే మమ్మీ వాళ్ళకి కూడా దగ్గరే కదా ఇగ
ఆ సేమ్ నాలాగానే ఉమ్
ఇంకా
అట్లా మామ్మీ వాళ్ళకి పోయి చెప్పిల్లట మొన్ననే
ఉహుమ్
పిన్ని వాళ్ళకి మమ్మీ వాళ్ళకి అందరికి వెళ్ళి చెప్పొచ్చిల్లుట
ఆ పిన్ని వినవడుతలేదు
మమ్మీ వాళ్ళకు పిన్ని వాళ్ళకు అందరికెళ్ళి చెప్పొచ్చిరట్రా
అవునా
ఇగ మీకు అంత దూరం రానని ఫోన్ చేయొచ్చు
ఆహా మేము బజారు పోయినాం అంటలేమో వచ్చిల్ గాని
ఆహా చెప్పినట్టే కదా
చెప్పినట్టే ఇగ అందుకే మ్యారేజ్కి వస్తాం
సరే సరే రండి
ఉమ్ రేపు పొద్దున వస్తాం ఇగ
ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయిండ్రు వాతావరణం మంచిగా ఉంటది కదా ఒక నాలుగు రోజులు పోకపోయిండ్రు ఇప్పుడు వెదర్ బాగుంటది వాళ్ళు వంటలకి గిట్ల వెళ్తరు అట కదా
పిన్ని వాళ్ల
ఉమ్ చెప్పలే చెప్పలే
ఇంకా జేప్పలే
నాకు చెప్పింది వంటలకి వెళ్తాం రాండ్లి మంచిగా ఉంటది అని అంటే వన భోజనాలు అంటే ఇగా బాగుంటది కదా అందరు సందడిగా మంచిగా చెట్ల కింద కూర్చొని మస్త్ ఎంజాయ్ ఉంటది పెగ్గుడాలు పూరీలు చికెన్ మటను
ఉమ్
ఉమ్ థమ్సప్లు స్ప్రైట్లు ఎంత బాగా ఎంజాయ్ గా ఉంటది మస్త్ ఎంజాయ్ ఉంటది రండ్రా రాండిరా మీరు కూడా అందరం పోదాం
ఆ పోదాం చేయలే ఫోన్ చేయలే మరి మాకు
ఏ చేస్తాది చేస్తాది మమ్మీకి చేసిందిట ఆల్రెడీ
ఆహా
ఉమ్ నిన్న మా దగ్గరకి వచ్చి వెళ్ళిపోయింది పిన్ని చెప్పింది
ఉహుమ్
ఉమ్ రండక్క రండక్క పోతామని చెప్పింది
ఎట్లేదు
అయితే సరేరా అని చెప్పినా అక్క వాళ్ళ కూడా చెప్తా ఆ మమ్మీ వాళ్ళకి ఇట్లా అందరి చెప్తాఅక్క అందరం మంచిగ ఎంజాయ్ చేసుకుందాం రండి మళ్ళీ మీరు పోయటప్పుడు మేము వస్తాము ఇప్పుడు మంచిగా పచ్చగా వెదరు బాగుంటది కదా చిన్న చిన్నగా చెట్లు ప త్తి పత్తి పెట్టినయి చిన్నగా మోల్స్ బయటకు వస్తాయి ఎవరా అవన్నీ బాగుంటాయి ఇ చెట్ల కింద సంద సందడి ఉంటది అందరు చుట్టాలని పిలిపిచ్ కు మస్త్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇక మీరు కూడా రండి అక్క వాళ్ళు వీళ్ళ అందరు వస్త వస్తారు కదా అని అంటే సరేరా వస్తాంతి తప్పకుండా ఒకసారి చెప్తూ వచ్చినాను కదా మళ్ళీ వస్తాంతి అని నేను అన్న
ఉ
ఆ సరెక్క రండి అ మరి తప్పకుండా మిస్ చేయకండి రండి అంటే ఏ వస్తామని చెప్పిన
ఉ
అక్కవాళ్ళు వస్తారంటనా అంటే అక్క వాళ్ళకు నువ్వు చెప్పినవ అంటే చెప్పిన అన్నడు మరి చెప్తే పోదాం తీరా నాకు కూడా చాలా ఇష్ అట్లా ఎంజాయ్ చేయడం చెట్ల కింద వంటలకు వెళ్ళడం అని నీనన్న
వానబడితే క్యాన్సల్ ఐతది కావచ్చు కదా
వాన పడితే అంటే పోదు మార్నింగ్ అట్లా పడ్డది అనుకో
ఓ
ఇక అది పడి తగ్గితే పోతరు ఇక మామూలుగా కంటిన్యూగా పడ్డదనుకో బంద్ ఐతరు అయిన అంత అంత బాగా పడే అంత పరిస్థితి అయితే లేదు
ఉ
నార్మల్గానే ఉంటంది
ఉ
ఉ పోదాము రండి అందరం
పోదం
మ్మ్
ఇయళ్ళ ఇటు మళ్ళా రేపు పెళ్ళిక ఏం తిరుగుడో ఏమో
ఇవాళ ఇటు కూరళ్ళకపోవడం మళ్ళా రేపు పెళ్ళికి పోవడం ఆ మల్ల బుధవారం పిన్ని వాళ్ళ కాడికిపోవడం వంటకు వనభోజనాలు ఆ బుధవారం
హహ
రండి అందరం పోధం ఇంకో పిన్ని వాళ్ళు కూడా వత్తరట లత పిన్ని వాళ్ళు కూడా
ఆహ
పిన్ని వాళ్ళు స్రవంతి పిన్ని వాళ్ళు శర్మత పిన్ని వాళ్ళు
మ్మ్
అందరు వస్తరట
ఆహా అందరు కలుసుకుంట్ర ఇగ
అందరం అక్కా చెల్లలం అందరం కలుసుకోగూడదా
ఉ
మ్మ్
కన్యాని వాల్ల కొడుకు మంచి ఉన్నాడటన
బానే ఉన్నాడట సూపర్ ఉన్నడు ఆయనకేమి మంచిగా పల్స్ పోలియో డ్రాప్స్ వేసుకొని మంచిగా స్టేటస్ పెట్టుకున్నది వాళ్ళమ్మ ఫస్ట్ ఫస్ట్ ఈయనేనంట అరే మరి కర్రీ మాడిపోతాదమ్మా నేను మళ్ళా చేయనా
ఆ ఆ సరే పిన్ని సాయంత్రం వరకు చేయ్
ఆ సరే నాన్న
ఆ సరే ఆ బాయ్ అడిగినట్టు చేప్
ఓక్